హలో ఆ బాగున్నారా మే
హలో నమస్కారం అండి ఎవరు మాట్లాడేది
హలో
బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఆహ నేను కూడా బానే ఉన్నానండి ఆ బానే ఉన్నానండి నేను కూడా అ ఏం చేస్తున్నారు అయిపోయిందా పని
ఆ పని అయిపోయిందండి
అవునా ఏంటి ఇవాళ మీ ఊర్లో ఎండలు ఎలా ఉండేవి
ఇప్పుడైతే స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు కొద్ది ఎండలు ఉన్నాయి మేడం
అవునా నా దగ్గర కూడా చాలానే ఎండలు ఉన్నాయండి బాగా ఎండలు ఉన్నాయి అసలు చిన్నపిల్లలు బడ్లకెళ్ళాలంటే బాగా అవస్థలు పడు తున్నారు
మరి మీకు హాఫ్ డే స్కూల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయితాయి మేడం
మాకు మండే నుంచండి పదహారు తారీఖు నుంచి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయితున్నాయి పిల్లలకు చాలా ఎండలు ముదిరిపోయినాయి కదే హాఫ్ డేస్ దాదాపు ఒక నెల వరకు కుంటుందండి పొద్దున ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు మాత్రమే స్కూల్స్ ఉంటాయండి
ఆహా అలాగా అండి
ఇంకా మీ ఊర్లో ఎలా జరుగు తుంది ఏమన్నా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారాండి మీ ఊళ్లో
అవునండి మా దగ్గర ఇది కాంగ్రెస్ పవ ప్రభుత్వమూ ఇందిరమ్మ ఇల్లులు పథకం ప్రారంభించిందండి
అవునవును
ఇందిరమ్మ ఇల్లు పథకము ఆంధ్రప్రదేశ్ పే ప్రజలకు గృహ సదుపాయం కల్పించడానికి ప్రారంభించారండి ఇది ముఖ్యంగా అవునండి సారీ తెలంగాణ ప్రజలకండి ఈ పథకాన్ని ముఖ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో
అవును రెండు వేల మూడులో మొదలు పెట్టారండి
లో ప్రారంభించారండి
మ్మ్
పథకానికి పేరు భారత మాజీ ప్రధాన మంత్రి మన ఇందిరాగాని ఇందిరాగాంధీ గారి గుర్తుగా పెట్టారండి ఈ పదకం యె క్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ ఇది పేదవాళ్ళకి అంటే ఇందిరమ్మ ఇల్లు పధకము ప్రధాన ల క్ష్యము ఇల్లు లేని పేద కుటుంబాలకి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడం అండి నిర్మించి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు సురక్షితమైన నివాసం కల్పించడానికి ఈ పథకం ఈ పథకం యొక్క లక్ష్యమండి
అవునండి
ఈ పేదలకు ఉచి తంగా లేదా సబ్సిడీతో ఇళ్లు నిర్మించడానికి సహాయపడతారండి మరి ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం కూడా ఇవ్వడం జరుగుతుంది
అవునండి మీ ఊర్లో వచ్చాయండి ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్స్ అయ్యాయండి
అవునండి అయినైయండి చాలా వరకి కొన్ని చోట్ల హ్మ్
చెప్ డి
కొన్నిచోట్ల విద్యుత్తు తాగునీరు రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పిచి నండి ప్రభుత్వము ఈ ఇందిరిమ్మ పధకము మూడు దశాల్లో అమలు అమలు చేస్తున్నారండి ఇది టి దశ ఏమో ఇల్లు లేని అత్యంత పేద
అవున అలానే వచ్చాయంండి ఈ మా ఊర్లో కూడా ఎవరికైతే పూరి గుడిసెలల్లో రేకులల్లో కట్టుకొని ఉన్నారు కదా ఫస్ట్ విడతలలో ఒక నియోజకవర్గానికి వంద ఇల్లులు వచ్చాయండి అంటే ఒక ఊరికి దాదాపు ఇరవై ఇల్లులు వచ్చినాయ్
ఊమ్హ్మ్ ఇది ఇది దశల వారిగా వీళ్ళు చేస్తున్నారంండి ఇప్పుడు రెండో దశంగా రెండో దశలో కఠిన లేదా బలహీన ఐనయ్ ఇల్లు ఉన్న కుటుంబాలకు సహాయం అంది చ్చారు మరి మిగిలిన మూడో దశలో అర్హులైన పేదల కుటుంబాలకి ఇల్లు నిర్మాణం చేపట్టారండి
అవునవును ఇప్పుడు ఈ ఫస్ట్ దశలో పూర్తిగా ఇల్లు లేని వాళ్ళకి మాత్రం ఇచ్చారు ఇప్పుడు రెండో దశ వచ్చే నెల నుం చి ప్రారంభం అయితుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మొదటి దశ ఇల్లులు మం జూర్ అయినాయ్ ఇల్లులు కట్టిండ్రు బిల్లులు కూడా లేపిండ్రు ఆల్రెడీ నూ తన గృహ ప్రవేశాలు కూడా జరిగిపోయాయి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయి కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎంపీటిసి జెడ్పిటిసీ ఎలక్షన్స్ తర్వాత అంటే మే లో మళ్ళీ రెండో దశలో మొదలు పెడతారం డి
ఇ కాంగ్రెస్ పథకం వల్ల చాలా మనకి ప్రయోజనాలు కలిగినంది కలిగాయి హు లక్షలాది పేద కుటుంబాలకి సొంత ఇల్లు కలిగిందండి ఇంకా గుడిసెల్లో ఉండే పరిస్థితి బాగా చాలా మందికి తగ్గింది గ్రామాల్లో సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి పెరిగిందండి
ప్రజల జీవన ప్రమాణాలు కూడాా బాగా మెరుగుపడాయండి
ఈ ఇంద్ర
తీసుకున్న పెద్ద సంక్షేమ కార్యక్రమాలలో ఒకటండి ఈ పథకం వల్ల పేదలకు భద్రతమైన నివాసము లభించింది
వారి మరి జీవన విధానం కూడా మెరుగుపడిందండి బాగా వరకు చాలా వరకు
అవునండి మా దగ్గర కూడా అ అతే పూరి గుడిసెలు మొత్తం లేకుండా పోతున్నాయి అంటే అసలు ఎవరు కూడా ఒక సహా సహాయం చెయ్యని అంటే ఒక అన్న ని తమ్ముడు గాని చెల్లె గాని డబ్బు రూపాల్లో గాని ఇవ్వండి ఎవరి అందరూ సహాచేస్తాం నీ ఇన్ని లక్షల రూపాయలు ఎవరు సహాయం చేయలేము అందుకనే ప్రభుత్వము మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంద్రమ్మ ఇల్లులు అన్నది ది రాజీవ్ గృహశక్తి ఇంతకు ముందు రెండు వేల మూడు లో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ పథకాలు అమలు చేయడానికి రెండు సంవత్సర పట్టింది అందుక రెండు వేల ఆరు లో ఇవి ఇంప్లిమెంట్ చేశారు అప్పుడు రాజవయువ శక్తి అని చెప్పి గృహశక్తి అని చెప్పేసి వాళ్ళే ఇల్లు నిర్మించారు రెండు వేల ఆరులో ఒక కాలనీ లాగా వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళే గుత్తకిచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి ఇల్లులు కట్టించారు లక్కీ డిప్పు ద్వారా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు టోకెన్ల ద్వారా వాళ్ళకి వెల్లి కానీ మళ్ళీ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు అందరినీ ఒకచోట జమచేసి ఇవ్వడం వల్ల కాంట్రాక్టర్లు గుత్తేదారులు నా నాసిరకం పనులు చేసి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నాయ అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే మీరే ఇల్లు కట్టుకోండి మేము డబ్బులు మీకు సమకూరుస్తాం అని చెప్పి ఒక కొత్త కిన్ తీసుకొచ్చారు అసలు ఈ రాజీవ ఇవాస్ అవును మీరు ఐదు లక్షల వరకు ఖచ్చితంగా వస్తున్నాయి మా చుట్టుపక్కల లోళ్ళు కూడా కట్టుకున్నారు పోయిన ఆదివార గృహ ప్రవేశాలు కూడా జరిగాయి ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి సంతోషంగా పాల్గొంటు నారు ఈ దాంట్లో అది కూడా మళ్ళీ అది ఒక నాలుగు దశలలో కూడా డబ్బులు వస్తున్నాయండి వెంటనే ఆన్లైన్ సిస్టమ్ అయింది కాబట్టి ఓన్లీ అర్హులైన వారికి కె వస్తుంది ఇల్లు కూడా ఇప్పుడు ఇంతకు ముందు ప్రభుత్వంలో ఏం జరిగిందంటే డబ్బులు తీసుకొని అవకతవకలున్నవి జరిగేవి ఇప్పుడు అలా లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ టోటల్ ఆన్లైన్ చేసింది ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో గ్రామ స లో మీటింగ్ పెట్టి గ్రామ సంఘం వాళ్ళందరుూ కూడా ఆమోదం పో నిన్న పేర్లు గ్రామ సంఘం మీద పేర్లు పెడుతున్నారండి ఆబ్జెక్షన్ అన్నా కూడా రిజెక్ట్ అయితే ఇల్లు దాని వల్ల ఏమైతుందంటే అర్హులైన వాళ్ళకి ఇల్లులు వస్తు సున్నాయి
అంటే ఇల్లు లేని పేద కుటుంబాలకి ఇది పక్కా ఇల్లు అందించడం జరుగ రుగుతుంది కాంగ్రెస్ హయాంలో మరియు మహిళలకు కూడా గృహ భద్రత అనేది మంచిగా కల్పిస్తుందండి
ఇంకో కొత్త విషయం ఏంటంటే లో ఇల్లు కట్టడానికి మగవాళ్ళు పేరు ఇవ్వట్లేదు ఎందుకంటే మగవాళ్ళు తాగు తారు అమ్ము టారు గొడవలుయితే ఆడవారిని గెంటేయడము అట్లాంటివి సమాజంలో జరుగుతున్నాయి కదా కాబట్టి కొత్త ఇల్లు కూడా గృహిణి పేరు మీదే ఉండాలి అంటే తనకు ఒక హక్కుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇల్లు కూడా ఆడవారి పేరు మీదే మంజూరు చేస్తున్నారు దీంట్లో మగవారి పేరు ఉండదు
అదేనండి మహిళ గృహ భద్రతనీ అనేది ఆడవాళ్ళ పేరు మీద ద ఈ ప్రభుత్వం కల్పిస్తుందిన్నమాట
దాని వల్ల ఏమైతదంటే ఒక మహిళకి భరోసా అన్నది ఏర్పడతది నా ఇల్లు నేను స్వాతంత్రంగ ఉండొచ్చు ఎందుకంటే మగవారి కోపం వచ్చినప్పుడు ఏమంటారు నా ఇంట్లో నువ్వు ఉన్నావు ఎళ్ళిపో అని అలా సమాజంలో గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రభుత్ త్వం ది దీర్ఘకాలికంగా ఆలోచించి మహిళలకు కూడా ఒక సొంతం ఒక అన్నలాగా ఒక తండ్రి లాగా భరోసా ఇయ్యాలని జెప్పి ఇట్లాంటి పథకాన్ని మహిళల పేరు మీద అది కూడా డ్వాక్రా మహిళలకే వస్తాయండి మళ్ళీ మహిళలు అంటే దీంట్లో గూడా వితంతువులు గానివ్వండి వీళ్ళని గూడా కెట్రిగ్ కెటిగిరైజ్ జేశారు వితంతువులూ ఎ ఎంత మంది ఉన్నారు ఒంటరి మహిళ ఎంత మంది ఉన్నారు డ్వాక్రా మహిళలు ఎంత మంది ఉన్నారు బపిఎల్ బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఆహార భద్రత కార్డులు ఉన్న వాళ్ళు అవన్నీ చాలా దానికి సెక్షన్స్ ఉన్నాయి అవి ఫుల్ఫిల్ చేస్తేనే అది లాస్ట్ స్టేజ్ లో ఇందిరమ్మ ఇల్లు అన్నది శాంక్షన్ అవుతదండి
హ్మ్ హు కానీ ఇళ్లతో పాటు వీళ్ళు కొన్ని ప్రాంతాలలో కూడా విద్యుత్తు మరీ తాగునీరు రహదారులు ఇది మరి పారిశుద్ధ్యం వంటి సదుపాయలు కూడా ఏ
రు అంటే ఈ సదుపాయాలు ఎక్కడిస్తున్నాంటే మ డు మూల ఆదివాస ప్రాంతులకు ఇప్పుడు ఈ ఆదివాసులు ఉంటారు చూడండి ఆదిలాబాద్ జిల్లా గానివ్వండి గోండు అట్లాంటి జిల్లా లల్లో వీళ్ళు విద్యుత్ సౌకర్యం కూడా అందిస్తున్నారు వీళ్ళకి ఎవరకు అంటే ఆదివాసుల అలా వాళ్ళకు కరెంట్ కూడా ఫ్రీ ఎట్లాగో ఇ ఇప్పుడు గృహజ్యోతి కిందకి కూడా ఈ ఆహార భద్రత కార్డున్న వాళ్ళు దాదాపు రాష్ట్రం ఎన్నో లక్షల మంది దీని వల్ల ఉపయోగపడుతున్నారు గృహజ్యోతి రెం వందల యూనిట్ కన్నత క్కువగా ఉపయోగించే వాళ్ళలకు జీరో ఆ బిల్ అన్నది వస్తుందండి చాలా మంచి సమాచారం ఇ చ్చారంండి మీ సమాచారానికి ధన్యవాదాలండి ఆజ